హలో
ఎలా ఉన్నారు
ఆ నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఆమ్ అది క్యారం బోర్డు ఆడుతున్నానండి
క్యారమ్ ఆడుతున్నారా
అవును అంటే పిల్లలు అంటే మా అక్క పిల్లలు ఉన్నా రు
ఆ
వారు ఇంకా ఏదో ఒకటి ఆడు ఆడు మామా అంటా ఉంటే కా క్యారం బోర్డు కూర్చొని ఆడుతున్నాము
అవునా పోనిలేండి అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎతికే ఆ ఓకే ఉమ్
అదే నేను ఆడుతూ వాళ్ళని ఆడి
అవునా
అవున్
ఊ ఇంకా అండి
మీరు మీరేం చేస్తున్నారు
నేను ఇక్కడ మనీ ప్లాంట్ ఒకటి అంటే ప్లాస్టిక్ది ఉంటుంది కదా దాన్ ఆర్డర్ చేశానండి మీషో నుంచి
ఆ
అక్కడక్కడ స్టిచ్ స్టిక్ చేసుకుందాం అని చూస్తున్నానండి
ఓకే ప్లానింగ్ అంతా చూసేసారా
ఆ ఆవి అంటే ఎక్కడ పెట్టుకుందాము అంటే సోకేస్ ఉం టుంది కదండి మామూలుగా ఉంటాయి కదా సోకేసు అక్కడ దాని పైన పెడతాం అండి లైట్ సెట్టింగ్స్ కూడా వచ్చాయండి ఇలా నాకు ఇల్లు డెకరేషన్ గా చెయ్యిపించుకుంటే నాకు చానా ఇష్ ష్టంమండి బట్ కానీ మా మామగారు తిత్తుంటారు ఎందుకు వేస్ట్ ఖర్చులు అన్నీ చేస్తూ ఉంటావ్ అనేసి చెప్తూ ఉంటారు కానీ నాకు అది అన్ టె ఇష్టము అది మా మామకు తెలియకుండా తెచ్చుకున్నా ఇంగ మా మామ వచ్చేలోపల దాన్ని ప్రిపేర్గా పెట్టేద్దాము అనేసి
ఆ మరి దాన్ని వారు మీ మాంగారు వాళ్ళు చూస్తారు కదండి
చూసినప్పుడు మళ్ళ మాట్లాడ హా చూసినప్పుడు మళ్ళ చెప్తాము హా అంటే చూస్తా ఉన్నప్పుడైతే అరుస్తారు పెడేనాం అంటే ఆల్రెడీ డి వాల్ తిట్టినా కూడా ప్రాబ్లం ఉండదు కదా సో అందుకనేసండి అలా ప్లాన్ చేసాను ఉమ్
అంటే మీరు ఇంటికి సంబంధించిన
ఎందండి
ఇంటికి సంబంధించి ఇటే డెకరేషన్ మీరే చేస్తూ ఉంటారా అ అంటే కొన్ని పద్ధతిగా కొన్ని సామాన్లు సర్దడం తర్వాత కొన్ని కొన్ని వస్తువులు డెకరేటివ్ గా పెట్టడం
ఆ అవునండి ఇట్ట అలాంటివన్ని డెకరేషన్ గా ఇల్లు చానా అందంగా కనిపించేటట్టు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి హ్మ్ మా వారు కూడా దానికి నా ఫేవరెట్
చెప్పండి మీరు చెప్పండి
ఆ మా వారు దీనికి హెల్ప్ చేస్తూ ఉంటారండి సో మా ఆయన నాకు సపో పోర్ట్ చేస్తుంటారు బట్ మా మామగారు అరుస్తారని కొంచెం భయం అంతే నాకు ఇంకేం లేదు మరి
హ్మ్
ఉమ్మ్ అంతేనండి
మీ ఫేవరెట్ డిష్ ఏందండి
నా ఫేవరెట్ డిష్ వచ్చి లాంటి కెన్ బి
చికెన్ మిరె చికెన్ బిర్యానీ మీరు చేస్తారా
అంతగా రాదు కానీ మా సిస్టర్ వాళ్ళు చేస్తూ ఉంటే తినేదాన్ని
అవునండి వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా జే ఎలా జేస్తూ ఉంటారు వాళ్ళు బిర్యానీ ఎలా జేస్తారు అవును
ఆ నార్మల్ గానే అండి మామూలుగా చేస్తూ ఉంటారు కదా నాకు అంతగా వంటలు అంత క్లారిటీ లేద డి సో మీకేమైనా తెలిసి చెప్పండి టిప్స్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను
ఒకవేళ చికెన్ బిర్యానీ చేయ్యాలంటే నా టిప్స్ ఫాలో అవ్వండి
ఆ చెప్పండి
ఆ మొదటిగా చికెన్ తెచ్చుకోండి ఇవ ఒక మీ ఎంత మంది ఉన్నారండి మీ ఇంట్లో
మా ఇంట్లో అయితే నేను మా ఆయన మా మామగారు ముగ్గురు ఉంటామండి
ముగ్గురుంటారా అయితే ఒక ముక్కాలు కేజీ సరిపోతుందండి చికెను ముక్కాల కేజీ ఫస్ట్ మొదటగా తీస్కొని దాన్ని బాగా శుభ్రం చేస్కొని పక్కన పెట్టుకోవాలి
ఓకేనండి తర్వాత
తర్వాత వచ్చి ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని
ఆ ఆనియన్స్ టమోటాస్ ఇవన్నీ
టమోటా కాదండి
మ్మ్
బస్
ఆ ఓకే ఆనియన్స్ ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి
ఒక టెన్ ఆనియన్స్ తీసుకోండి కట్ చేసి కొద్దిగా లైట్ గా పెనం మీద లైట్ గా నూనెసి బాగా వేయించుకోవాలండి దోరగా అంటే గోధుమ కలర్ లో ఆనియన్స్ వచ్చే వరకు వేయి కోవాలి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ షేడ్
హ్మ్
అలా వేయించుకున్న తర్వాత దాన్ పక్కన బెట్టాలి తర్వాత ఏం చేయాలంటే చికెన్ చికెన్ బాగా కడిగి పెట్టుకున్న వాటిలో కొన్ని మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలా ఆ చెక్క పటాలౌ
చెక్క లవంగాలు పట్టా ఇవన్నీ కూడా వేస్
బిర్యాని అవును బిర్యాని ఆకు యలకలు తర్వాత వచ్చే కస్తూరి మెంతి అని ఆ తర్వాత వచ్చి
అంటే మామూలుగా ఏమైనా అంటే రెగ్యులర్ గా వెళ్తావా షాప్స్ కి
తాయి లేదు దగ్గరలోన డి మాట్ గాని అలాంటి మార్ట్లలో కూడా దొరుకుతాయండి
ఓకే ఓకే సో అలా అక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరయితే బిర్యానీ ఇప్పియ్యకపోయారు మీ ఇంట్లో మీరే చేస్త లేకపోతే మీ వైఫ్ గారు ఏమన్నా చూస్తుంది
మా వైఫ్ అంటే వైఫ్ హెల్ప్ చేస్తారు నేను చేస్తాను అంటే ఆకేషనల్గానే కదండి చేసుకునేది
అవునులేడీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అవును నిజమే మ్మ్ తర్వాత అండి
ఏందండి
ఏదో చెప్తున్నారు
అదేనండి ఆకేష ఆకేషనల్ గానే చేస్తూ ఉంటాము కాబట్టి మా వైఫ్ హెల్ప్ చేస్తారు నేను బిర్యానీ చేస్తాను
ఓకేనండి
ఇందాక ఎక్కడ కాపేసాం అంటే బిర్యానీలో మసాలా దినుసులు అన్నీ వేసుకొని నూనె వేసుకొని బాగా దాన్ని కొంచెం ఫ్రై చేయాలండి తరువాత పక్కన ఇంకో ఇక్కొక ఆ గుడాం అంటారు కదా వాటిలో బాస్ రైస్ వేసి కడిగి
మ్మ్
ఆ దాన్ని ఏం చెయాలంటే కొద్దిగా అంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత అంటే దాంట్లో ముందుగానే బిర్యానీ ఆకు తర్వాత ఆ కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి
ఇప్పుడు మీరు చెప్పేది దమ్ బిర్యానీయ లేకపోతే నార్మల్ బిర్యానీయ అండి
ర్యాని
ఓకే
అవునండి తర్వాత లైట్ గా ఉడికిన తర్వాత ఈ ఫ్రై చేసింటాం కదా వాటిలో రై వేసు కొద్ది కొద్దిగా వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇది పుదీనా కొత్త కొత్తిమీర తర్వాత బిర్యానీ మసాలా కారంము ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి
హ
యాడ్ చేసుకొని అలా వేసేసిన తర్వాత ఆ ఒక బౌల్లో అలాగే పెట్టేసి మూత బాగా క్లోజ్ చేేసి దాని చుట్టూ గాలి పోకుండా
అంటే టైట్గా అంటే ఎయిర్ కూడా పోకుండా పెట్టేయాలన్నమాట అయితే
ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఆ తర్వాత
పర్వాలేదండి మీరు వంటలు బాగానే చెప్తున్నారు లేడీస్ కూడా చాలా చీప్ అనిపిస్తుంది మీ దగ్గర
అవునండి కొంతమంది లేడీస్ ఉన్నారండి చేసుకోవడానికి కూడా బద్దకిించిపోతా ఉంటారండి
ఇన్డైరెక్ట్ గా నను అంటున్నారా అండి మీరు
ఆ మిమ్మల్ని అనట్లేదండి అంటే చేయ మీరు మాములు గా లేడీస్ చేస్తే బాగుంటుందంటారు, కానీ మీరు మీరే చేయరు, ఆ హస్బెండ్స్ దగ్గర చేపిస్తా ఉంటారు.
హస్బెండ్ దగ్గర చేపియ్యము, వాళ్ళకు ఇంట్రస్ట్ ఉండిద్ది మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి అం
ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదండి ఇంట్రెస్ట్ తెప్పించుకొని మా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చెయ్యి బడితేనే బాగా రుచిగా వస్తుందండి.
ఈ మధ్య మొగోళ్ళు చేయిపడితేనే బాగా వస్తుందండి రుచి ఆడోల్ల చేయి
ఉమ్ అదేనండి కొంతమంది ఆడవారు అటువంటి సాకు చెప్ ప్పి తప్పించుకుంటు
చి అలా మరీ అలా అనుకోకండి.
ఉమ్
నిజం చెప్తే కూడా మీరు అలా
ఆ ఏంటండీ మీరేమన్నా వంటలు ఇంకేమన్నా మీరు వెజిటేరియన్ ఏదన్నా వంటలు వండుతారా
నేనా అండి నేను నార్మల్గా ఇవైతే వండు తానండి
ఏది
ఏమంటారు నార్మల్గా సాంబార్ అలా వండుతుంటాను ఉమ్
సాంబార్ ఎలా చేస్తారు.
చేత్తో సారీ జస్ట్ ఫర్ ఫన్ అండి.
ఓకేనండి ఇటువంటి జోక్లు ఇటువంటి ఇటువంటి కుళ్ళు జోకులు వేయకండి మీరు ఆ డిష్ ఎలా ప్రిపే ప్రిపేర్ చేస్తారో మాకు చెప్పారు అంటే మేము కూడా ట్రై చేస్తాం.
ఏమండి మీరు బిర్యానీ ట్రై తెలిసినోళ్ళు సాంబార్ తెలియకుండ ఉంటుందా చెప్పండి. మీరు కావాలని నన్ను ఆటపట్టిస్తున్నారు కదండి. అయ్యో
ఆట కాదండి మీరు సాంబారు చేస్తా అంటే మీరు ఎక్స్పర్ట్ ఏమో అంటే మీకు బాగా వచ్చేమో అని అనుకొని అడుగుతున్నానండి. మేము చేస్తామండి అందరు చేస్తారండి కానీ ఆ రుచి రాదు కదండి.
ఆ రుచి రాదు కానీ ఎవరు చేసే పద్ధతి వారి రుచి వస్తుందండి. మనం ఎవరి రుచిని తప్పు పట్టలేం కదండి.
ఆ చెప్పండి ఎలా సాంబార్ ఎలా చేస్తారు ఒకసారి చెప్పారంటే
ఉమ్ మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారా
అదేగా ట్రై చేస్తామనే కదా అండి చెప్తా ఉండేది, అడుగుతా ఉండేది.
ఉమ్ ఈసారి ఫస్ట్ వచ్చి ఫస్ట్ మీరు చెప్పిన విధంగా ఈసారి నెక్స్ ట్ టైమ్ చెప్తానండి, ఇప్పుడు నాకు అంత టైం లేదండి కొంచెం వర్క్ లో ఉన్నాను.
ఆ
అది కొంచెం పెద్ద ప్రాసెసే చెప్పడానికి కొంచెం టైం బడుతు కాని మీకు అంత టైం లేకపోవచ్చు.
ఉమ్ మరి తర్వాత పప్పు పప్పు బాగా చేస్తారండి మీరు
ఆ నేను పప్పు చేస్ తాను బెండకాయ కర్రీ అవన్నీ కూడా చేస్తా ఉంటానండి.
మళ్ళీ ఏమన్నా తలింపులు అలాంటివి ఏమన్నా అవి తాలింపులు ఏమైనా
ఆ తాలింపులు అంటే మునక్కాయ తాలింపు చేస్తాను, చిక్కుడుకాయ తాలింపులు, అన్ని తాలింపులు చేస్తానండి అన్ని వెరైటీస్ వచ్చు. చో
ఉ
ఈ విధంగా అన్నీ చేస్తుంటా అంటే పెళ్లికాక ముందు అసలు నేర్చుకోలేదండి మా ఆయన ద్వారా చూసి నేను నేర్చుకున్నాను
ఉ
సో అందుకే చెప్తున్నానండి
ఉ
మీరు ఎలా నేర్చుకున్నారండి వంటలు ఎంత బాగా చెప్
ఆ తర్వాత చెప్తానండి కొద్దిగా ఆ వర్క్ లో ఉన్నాను తర్వాత చెప్తాను నే నెక్స్ట్ కాల్లో చూద్దామండి
ఆ ఓకేనండి ఓకే
ఆ